బావున్నారండి బావున్నారండి
ఆ బాగున్నామండి మీరండి
నే ఉన్ననండి ఎ మీరు యాక్చువల్గా ఏం చేస్తుంటారు మీరు
ఆ నేను వర్క్ చేస్తున్నానండి ఇక్కడ బెంగళూరులో
ఊహు ఏద్ ఏ పర్పస్ మీదండి
ఇది లైబ్రరీ పర్పోజ్ మీద అంటే ఇంక ఎక్కడ వర్క్ దొరకలేదు సో ఇక్కడ లై లైబ్రరీ లో వర్క్ చేస్తున్నాను.
లైబ్రరీలో వర్క్ చేస్తావ్ ఊ నేనేం చేస్తున్నానండి మామూలుగా వర్క్ చేసుకున్న ఫ్రీలాన్సింగ్ వర్క్ లో చేస్తుంటాను. ఆ పిజి కంప్లీ టైప్పోయింది వర్క్ ఫ్రమ్ హోమ్ గా ఏస్తున్నా మ్మ్ అన్మరేడు చేస్తున్నా నాది తెలంగాణ అండి తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ నాది మీదెక్కండి ప్రొపరు?
మాది ఆ ఏపి అండి ఆంధ్రప్రదేశ్
అవున
ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ కర్ణాటకలో ఇడ బెంగళూరు. లో వర్క్ చేస్తన్నాన్
మ్ అంటే నీరెస్ట్ ఇక్కడ బార్డర్సా ఏపి బార్డర్సా బెంగళూరు
ఆ యాక్చులీగు జస్ట్ వినిట్ కాదు యాక్చులీ వాళ్ళు చెప్పారు చ్ పర్సనల్ వేమి మాట్లాడుకోద్దండి అన్నారు. సరీ ఏందుక ఇప్పుడు మళ్ళీ వేస్ట్ చెప్పోత్తదిస్ సో అందకే నేను ముందే జేప్తున్నాను ఎందుకంటే లేదు సర్ మెన్షన్ చేసినారు.
మ్మ్హు
పర్సనల్వీ ఏది, ఎక్కడ ఏమి అనేది ఏమి మాట్లాడుకోకండి. నార్మల్ టాపిక్ గురించి మాట్లాడడానిగేమ్లేవ్
అవునా అ ఓకేనండి ఏవ్ లంచ్ అయిపోయిందండి లంచ్ చేసారా?
అండి
ముందే ఏంటి కర్రీసు?
మ్మ్ చేసారు ఈ రోజు? ప్పు ఇది దాలండి పప్పు, అన్నం
మ్మ్హ్
ఆ కల్ ఆహా ఫైన్ కాద్ ఫస్ట్ నుంచి కల్ చేయరా ఇదివు క్యాన్సల్ చేసి ఏట్లా కదా
ఓ అట్లా చేయొద్దు కాల్ వేస్ట్ అయిపోద్ది. మీరు క కమునికేషను కంపల్సరీ టెన్ మినిట్స్ గా గ్రో అవుతనే ఉండాలి.
అవును ఉండాలి కానీ ఎందుకంటే సర్ రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ముందు చెప్పారు సరు ఫ్యామిలీ అంటే లైక్ అట్లా పర్సనల్వి ఏమి ఊరు అట్లా మాట్లాడుకోద్దండ అన్ నర్ నేన్ సో అందుకిప్పుడేనే అది ముందవ్వడం కన్నె ఇప్పుడే కట్చె
ఆ కట్ పర్లే పర్లే మీరు కంటిన్యూ జేసేయండి. కంటిన్యూ జ అసల్ కట్ జేయికండి. ఎందుకంటే టె మళ్ళీ టెన్ మినిట్స్ స ఇప్పుడు అట్లా టూ కాల్స్ కొన్ని అన్ఎంటెప్టెడ్ అయిపోనై
అవునా ఓకే అండి
మ్మ్ పర్లే పర్లే మాట్లాడండి అట్లెం లేదు. ఆ చేపండండి కర్రీస్ అక్కడ ఏం ఫేమస్ అండి?
ఇక్కడ చికెన్ కర్రీ
మ్మ్ మీ దగ్గర అందులో చికెన్ లోకి మ్మ్ మ్మ్
ఇలా బావుంటాయి అండి
మీరుండే దగ్గర ఏ ఐటమ్ ఆ ఏంటండి?
మీ తెలంగాణ సైడు ఏం ఫేమస్ అండి అక్కడ?
ఇక్కడ్ నేనుండే దెగ్గర అయితే మాకూ దసరా ప ఫెస్టివల్ ప్లస్ సంక్రాంతి మాకు బాగా ఫేమసు
ఓకే
అట్లా మా దగ్గర ఆ పండగకోచ్చేసి పిండి వంటలు ఆ అరిసెలను అ దసరాకోచ్చేసి సకినాలు బాగ ఫేమసు తెలంగాణా ఫేమస్ డిష్ సర్వపిండి ఇంకా బాగా చేస్తుంటారు. మీరుండే దగ్గరే ఏ డిష్ ఫేమస్ అండి?
మేమిక్కడ ఉండే దగ్గర ఎక్కువ పప్పు అండి. పప్పు పప్పు ఎక్కువ చేస్తారు. అండ్ ఇప్పుడు మ్మ్ఆ మా సైడ్ అయితే ఉగాది ఫెస్టివల్ యాక్చువల్లీ ఎక్కువ బాగా చేసుకుంటారు. ఆ టైమ్ లో ఉదిపచ్చ వేసేస్తారు
ఉమ్
ఆది ఫేమస్ అండి మా సైడు
ఉమ్ మీరు ఎక్కువగా ఏం తింటుంటారు నాన్ వెజ్ తింటుంటారా వెజ్ తింటుంటారా
మేం ఎక్కువ బొత్ అని నేను నాన్ వెజిటేరియన్ అండ్ ప్లస్ వెజిటేరియన్ అసా ఎక్కువ అంటే ఎక్కువ ప్రిఫర్ చే చేసేది వెజ్ అండి నాన్ వెజ్ నాన్ వెెజ్ కొంచెం తక్కువ
ఉమ్ వీక్లీ ఎన్ని ఏట నేను వే పూర్తిగా వెజిటేరియన్ అండి హుమ్ మ్ ఉమ్ ప్యూర్ వెజిటేరియన్ గా ఉంటానేను ఎక్కువ మేము వచ్చే సి లీవ్స్ లీవ్స్ కర్రీస్ ఎక్కువ తింటాను లీఫ్ ఆకుకూర్లు మ్ అవి ఎక్కువ తింటుంటాను
ఇంట్లో ఎక్కువ ఏతి చేస్తారండి
మా దగ్గర అదే చేస్తారండి మా ఇంట్లో నాన్న ఉమ్ ఉమ్ లీఫ్ కరీ ఏ నండి
ఏ
అవునండి మా దగ్గర అదే చేస్తుంట
మీరు చేస్తారా అండి కిచెన్ లో పోతారా మీరు మీ
ఆ డెఫినెట్లుగాండి పోతాను వచ్చు అండి వచ్చు అన్నం వండుతాను కూర చేస్తాను చేస్తా చేస్తా అండి
అవునా ఒకే నైస్
ఉమ్ అన్నం వండుతా ఆ ఆ అన్ని పనులు చేస్తా క్లాత్స్ వాషింగ్ చేస్తా నావి నేన్ చేసుకుంటా ప్లస్ ఆ లంచ్ ప్రిపేర్ చేసుకుంటా కర్రీస్ చేసుకుంటా
ఓకే
ఆ కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తానండి నాకు వచ్చు ఉమ్ ఒక టెన్ మెంబర్స్ పర్ఫెక్ట్ గా చేస్తా అండి అన్ని రకాల వంటకా
అవునా
ఉమ్ టీ బాగా పెడతాను
ఓ టీ బాగ్ చేస్తారా
ఉమ్ టీ బాగా చేస్తా
ఓకే
బాగా చేస్తుంటారు
నేను యాక్చువల్లి నేను అంటే పీజీ లో ఉన్నాను కాబట్టి నేను వంట ఎక్కువ చెయ్యను ఎప్పుడైనా ఇంటికి పోయినప్పుడు ఎక్కువ చేసేదంటే దాల్ ఆక్కుర దల్ చేస్త్ తమ్మ మా సైడ్ అది బావుంటాది అది ఎక్కువ అది చేస్తా అంటా అండి ఊరికిపోతే
అవునా
నేన్ యాక్చులీ స్టేయింగ్ అంటే వర్కింగ్ కదా ఇక్కడ సో అందుకే నేను పీజీలో స్టే చేస్తాను సో అందుకే నేను ఊరిక్ పోయినప్పుడేళ్ల ఆ
ఊమ్
నేనే అండి మళ్ళీ వంటేసేది మమ్మల్ని రి గట్లా
అవునా ఉమ్ వీక్లీ ఎన్ని సార్లు తింటుంటారండి నాన్ వెజ్
వీక్లీ టూ టైమ్స్ అండి మండే అండ్ సారీ మం
టూ టైమ్స్ దేని వల్ల ఎందుకని అట్లా నాన్ వెెజ్ నాన్ వెజ్ వల్ల ఏం టి అంత నాన్ వెజ్ మీరు అంతగా వీక్లీ టూ టైమ్స్ తింటాం వల్ల మీకే టి బెన్ఫిట్సు
బెనిఫిట్స్ ఏమంటే మన్ అంటే బలం మనం స్ట్రాంగ్ గా ఉండగలం అంటే అన్ని తిన్నా ఓకే బట్ అంటే నాన్ వెజ్ అంటే దాంట్లో కూడా స్త్రీంగ్స్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అది కూడా తింటాం అంతే అది ఫ్రిఫర్ చేస్తాం అంతే
ఓకే అంటే క్యాలరీస్ దీనికి సంబంధించి యా లీవ్స్ లో గూడ్ ఉంటాయి గా లీవ్స్
ఆ ఉంటాయి మేమ్ అన్నీ తింటాం సో అందుకే ల్ ఆహా నేన్ చెప్తున్నా కదా నేనేం అవ్రేజ్ చెప్పి నాన్ వెజిటేరియన్ నేన్ ఎక్కువేం ఫ్రిఫర్ చేయ్యను నేన్ అన్ని తింటను వెజ్ నాన్ వెజ్ బోత్ సో నేనన్ లీవ్స్ లీవ్స్ కూడా నేను వీక్లీ త్రీ టైమ్స్ తింటాను నేన్ అది అక్కి వీక్లీ త్రీ టైమ్స్ దాల్లే పెడ్తారు
ఆ
సో అది త్రీ టైమ్స్ అండ్ నాన్ వెజ్ టూ టైమ్స్ అనార్మల్ బ్రేక్ఫాస్ట్ ఇంకా నార్మల్ దోస ఇడ్లీ అలాంటివి బ్రేక్ఫాస్ట్ చేస్తా ఉంటాము
ఉమ్ పెరుగు ఎక్కువ తింటారా అండి
పెరుగు ఎక్కువ్ లేదండి తక్కువే పెరుగు
పెరుగు ఎక్కువ
ఆ పెరుగు తక్కువే తింటాం మీరు
ఆ నేన్ పేరుగ్ బాగ్ తింటా అండి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండటం వల్ల
ఆ ఓకే ఓకే
ఉమ్
హెల్త్క్ మంచిదిలేండి పెరుగు కూడా ఇప్ ప్పుడు ఇప్పుడైతే పెరుగు ఇంకా ఎక్కువ కదండి ఇప్పుడు అంటే సమ్మర్ వచ్చేస్ సింది సో ఈ టైం లో పెరుగు ఎస్ ఎస్ ఈ టైంలో పెరుగు తింటే ఇంకా మంచి ది హెల్త్క్
ఉమ్ ఉమ్ అదే అండి ఇంకా డ్రింక్స్ లలో ఏంది ఎక్కువ్ తాగ్తారండి ఫ్రూట్స్ ద్ జ్యూస్ తాగుతారా లేకపోతే ఏదనా నా ఆ మన డ్రు
ఫ్రూట్స్ జ్యూస్ నోఅండి నా ద నేన్ కూల్ డ్రింక్స్ తాగాను ఫ్రూట్ జ్యూస్ కూడా తాగానండి నేన్ నార్మల్గా మజ్జిగనే ఎ ఎక్కో మజ్జిగా పెరుగ్ తెచ్కోన్ మజ్జిగ్ చేస్కోన్ తాగేది సో అట్లా చేస్తామంతే నో డ్రింకింగ్స్ అండి మేమ్
మ్మ్
అవుతయ్
అంతె ఓకే మీ ఫ్యామిలీ మెంబెర్స్ గూడా ఎక్కువ అవే తింటారా నాన్ వెేజ్ తింటా టరా
ఫ్యామిలీ లో కూడా నాన్ వెజ్ కన్నా వెజ్ ఎక్కువ అండి ఇంట్లో
ఉమ్
నాన్ వెజ్
ఓకే ఒకవేళ చి చికెన్ తినాలను ఇప్పుడు చి చికెన్ తినాలనుకుంటే పౌల్ట్రీ చికెన్ వాడతారా లేకపోతే మన ఇంటి దగ్గర నాటుకోళ్లు
ఆ నాటికోళ్ళు, నాటికోళ్ళే అండి ఎక్కువ మా సైడ్ అం త ఇంట్ల్ ఇంటి దగ్గర అట్ల
మ్ ఇప్పుడ్ టేస్ట్లో ఏది బావున్ టదండి ఇది బాగుంటదంటారా అది బాగుంటదంటారా?
నాటి కోడిదే బావుంటదండి.
మ్ సుమారు మీరూ ఎంత ఒక పా పై పర్ డేలో ఎన్ని గ్రాములు వరకు తినగలుగుతారు.
ఆటిక్ కూడా బర్గర్ నేన్ చాలా తక్కువండి. తినేది నాన్ వెజ్.
ఆ ఓకే ఒక రెండు వందల గ్రాములు తింటారా ఒక రోజుకోచ్చేసి.
రోజుకా తిన తినగలన తింటానేమో అండి నాకే
రొండు వందల గ్రాములంటే ఎంతండి రొండు వందల గ్రాములంటే ఒక పావుకిలో సుమారే గదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ బిలోనే మ్
మేమ్ నాన్ వెజ్ వన్ టైమే తింటాన్ అది త్రీ టైమ్స్ తినము స ఆ ప్రాబ్లమ్ ఏం లేదు.
మ్
ఓఒ
మ్ అట్లైతే హెల్త్ గూడా బాగుండలె హెల్త్ కాన్షియస్ గుంటారు మీరు
ఎస్ అండి హెల్త్ బావుంది అంతా బావుంది.
ఓకే ఓకే అండి.
ఓకే ఓ